బాగున్నావ కోమల
బాగున్నాను రెడ్డి నువు ఎలా ఉన్నావు
ఉ బాగున్నా కోమల
తన్నాను రెడ్డి ఏం చేస్తున్నావ్ నువ్వు తిన్నావా
ఆ తిన్నా కోమ్లా ఏ ఏం చేయలే నిలబడకుండా
అవునా ఎక్కడున్నావు ప్రజెంట్
ఇప్పుడా నేను నెల్లూరులో చదువుకుంటా ఉండ
అవునా నేను తిరుపతి
ఆ ఓకే ఏం చదువుకుంటాన్నా్
ఉ బి ఫార్మసీ ఇంకా చదవాల పూర్తి అవుతాది నువ్వు
పిఫార్మ్స్ ఇ నను పిఫార్మ్స్ ని చదుతారు న అది ఇవే కుర్తి ఇంకా వ ఒక సిమ్ము రాస్ తే అయిపోతది
అవునా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
ఆ బాగున్నారు కోమల మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు రెడ్డి
ఉ ఏం కోమల విశేషాలు
ఏముంది రండి ప్రాజెక్ట్స్ అవన్నీ ఆ ఎక్కడికి పోదాం
ఆ ఎక్కడికన్నా పోదాం ఎక్కడకంటే ఆ గుళ్ళకో
టెంపుిల్స్ సరే ఆ పోదాం రెడ్డి ఎప్పుడు
ఉ ఎప్పుడు అనేది తెలియాల నువ్వే ప్లాన్ చెయాలి ఆ
ఉగాది
ఆ మీ కాలేజ్ లో ని ఫ్రెండ్స్ ఉన్నారా
ఉన్న రేడి
ఎంతమంది ఆ ఉండరు ఉన్నారుారు స నా కూడాడా ఇ్రే
ఆ ఇకా బాగుంటారు వాళ్ళు మీతోటి వాళ్ళు నీతో బాగుంటారు అదేది
ఆ బాగుంటారు కొమలా
ఆ ఇంకా రెండి ఇంకే మీ డాడీ ఏం చేస్తుంటాడు
మా డాడీ చెట్లా పర మీ డాడీ
మనారి రైతు రైదు బిడ్డన్ కా అద నేను మా అమ్మా ఎందా కొతాది గుడ్ల చెకుండా ఉంటది
బా
ఇంకా అవునం మాకు ఎగ్జామ్స్ ఏప్రిల్ లో ఉన్నారు తెలీదు నువ్వు పీజీ సరి ఎట్
ఆహ లేేదు అప్లై చేయిలా డైరెక్ట్ గానే ఎం ఫామ్ ఓపెన్ లో జాయిన్ అవుదా జాబ్ అదే అవుద్ ఉద్యోగం చేసుకుంటా ఇట్లే చదువుకుందామని
ఎప్పుడు చేసావ్ ఉద్యోగం
ఉద్యోగం ఇంగా ఒక నెల
నెల అయిపోతాయ్ మాకు చేస్తావా ఉ ఉద్యోగం ఎక్కడైనా
మీకేం తిరుపతిలో దొరకలే అంటివా
దొరికింది మాకు
బాగా దొరకుతాయ్ తిరుపతిలో మేము ఇ నెల్లూరులో ఉన్నాం కాబట్టి ఆ
రాలకపోత్ తన
ఆ ఇంగ్ ఎందుకు కోలా నెల్లూరుకి
ఆహా నెమ్మదిగా యావన్న జాబ్ దొరుకుతదని
ఒల్లూరు అంతా వేస్ట్ కోమలా తిరు తిరుపతిలో మంచిగా దొరుకుతాయ్ ద్యావుల్లు
నువ్ అనుకుంటున్నావ్ తిరుపతి అంత అసలు మనకు అమ్మాయిలక్ సేఫ్టీ ఉండదడా
బెంగళూరు హైదరాబాద్ అలా అయితే
హ పోతే మనక్ ఎక్స్పెన్సివస్ ఎ క్వాయేప్ ఖర్చులు
ఉ
ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి కదా మనము
అవును కోమలా
హాస్టల్ కి ఎట్లా కష్టం కదా
స
ఇంకా నీ ఇంటర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా
ఆ బాఉండారు కోమల ఏమన్నా షపింగ మాల్, ఏమన్నా ఓపన్ కాలేద అ
షాపింగ్ మాల్లౌ తిరుపతిలో ఓపెన్ అవుతా ఉంటాయి
మ్మ్
మ్మ్ ఆఫర్ల్ ఎక్కువ పెడతారు
ఆ ఇక్కడ నెల్లూరు లో మాల్స్ లో జూడియో లో తక్కువ పడత అది
ఆ నువ్ అనుకుంటావెమో జూడియో అని, మనం కొనలేం ఆడ
ఆ
మ్మ్ కాకపోతే పోవాల ఒక్కసారైనా మనం కూడా కొనుకోవాలి కదా
అవును కోబ్ల కొనుకోవల
మ్మ్
మ్మ్
ఇంకానండి ఇంకేంటంటే ఏం లే తిన్నా మధ్యాహ్నం
కేనా ఆ ఆ రసం మునకాయ్ సాంబారు, రసం తిన్నా నువ్వు
మునక్కాయ్ పులుసు
మ్మ్ మీది కూడా అదేనా
మనం మునక్కాయ పులుసు మీది సాంబార్ కదా
ఆ ఆ అవును అంటే మునక్కాయ తోనే గా చేసుకున్నాం అందుకని
ఆ
మ్మ్ ఇంకేంటి కోమ్లా బా చేస్తారా మీ పీజీల్లో
మా విజిల్లో ఏం బాగుండదు ఫుడ్ వేస్ట్ గని
అయ్యో ఇక్కడ పరమ చెండాలం
అడి ఏం పులుసుకూరల్ బాగున్నవట్నే
అస్సలు బ్బా ఈ నెల్లూరు లో ఎక్కువ, చింతకాయ పలుసు ఎక్కువేస్తారు తినలేన్ కుడా తిన్లేమ్
ఏం శబ్దం వస్తుందే
ఇక్కడ ట్రైన్ పోతంది ట్రైన్ పక్కన
అవునా ఏ ట్రైన్ పట్న ఎట్టున్నావ్ రెడ్డి
ఏమో కోమ్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ చూపించారు పనికిమాలినోల్లు ఇక్కడ వచ్చి జని ఇది య
ఆ
అంతే కోమల మీ ఇంటర్ ఫ్రెండ్స్ నువ్వు ఆ నువ్వు మా సీనియర్ కదా ఇంటర్లో ఏ ఎహ్ ఆ ఇంటర్ లో ఇప్ ఇప్పుడు ఇంటర్ లో అదే స్కూల్ పిల్లలంది తెలుసా మీకి ఓక సారు ఒక పాపా నైన్త్ క్లాస్ పక్
అవును గాని ఆ సార్ శివారెడ్డి సార్ ఆయన పేరు శివారెడ్డి
పేరు కూడా గుర్తులేదు
గుర్తుంది ఆయన పొట్టిగా ఉంటాడు గాని టెన్త్ మీ క్లాస్ అక్షిత అయితే ఇంకా యాక్టర్ పెద్ద యాక్టర్
అవును
ము త్తి మీంద నురుగు పోసేసుకొని చచ్చిపోయినా అని యాక్ట్ క్షన్ చేసింది
పెళ్ళి అయిపోయింది
అవునా అయిమ్మికి అప్పుడే లవర్ ఉన్నాడు లే
అవునవును
మనం అంత అప్డేట్ అవలా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కూడా లేవు మనకు
ఆ అసలు మనకి ఏం తెలివి లేదు ఏదో అట్లా ఎంజాయ్ చదువుకుంటా
అయిపోయింది మేడమ్ లొల్లు తిట్ తిట్టుకొని తిట్టుకొని సరిపోయింటుంది
అవును ఇంకా
ఇంగా అంటే చెప్పాలంటే ఇంగ ఎమ్ ఫన్ ఎమ్ ఫామ్ లో ఏం చేస్తావ్
ఎమ్ ఫామ్ ఏం తీసుకోవాలని తెలిలా మీరేం అదే నువ్వేం తీసుకుంటావు చెప్తే దాన్ని పట్టి జాయిన్ అవచ్చు ఎ సబ్జెక్టు అనిది ఈజీ బిజీ ఉంటది
ఎమ్ ఫామ్ లో కెమిస్ట్రీకిి డిమాండ్ ఎక్ ఎక్కువంట రెడ్డి
ఇప్పుడా
ఆ
ఇప్పుడు అద్ అవా మెడికల్ కోడింగ్ అవి చేప్తాన్రే మెడికల్ కోడింగ్ ఫార్మ్కో విజిలెన్సు అవైతే కొంచెం
అయి అంటారు అంటారు ఎగాని మన కు ఇవి ఎదన్నా వస్ వస్తే వాళ్ళు హైయర్ చేసి పడేస్తారు పక్కనే తీసి పడేస్తారు అనమాట
అవునువును
అప్పుడు మనకు ఉద్యోగం ఉండదు
ఎమ్ ఫామ్ అట్లు చేసుకుంటే కొంచెం హయ్యర్ పోసిషన్ ఉంటది కాబట్టి అది ఈవెం అందరిని తీసేరుమాట నేను అన్ అలోచిస్తునాను ఉంటండా
అనాలసిస్ అ అనాలసిస్ కూడా బెస్ట్ తే నేనయితే కెమిస్ట్రీ అనుకున్నా
అ అ కెమిస్ట్రీ నేను ఇంటర్ నుంచే వద్దనుకున్న కెమిస్ట్రీ అసలు
అవునా పీజీ సెట్ రాస్తానా పీబీ జాయిన్ అవుదాం అని
ఆ
మా నాన్న డాక్టర్ కళ్ళగద
అవునువునువును నీకు డాక్టర్ పేరు ముందర పెడితే మీ డాడీకి హ్యాపీ
ఊ ఈంగేంజేద్దం. అవును రెడ్డి.
ఆ నిర్మల్గా. ఇంకా, ఇంకా అంటే సంగీతాక్కొళందరూ బాగున్నారా.? నేనా. !
పివి ఎంతా, ఏంఫర్మ్ జేసిన తర్వాత ఇంగా త్రీ ఇయర్స్ ఉంటుంది.
ఆ.
జాయిన్ అయన అనుకో డ్రాక్టర్ రెడీ ప్రశ్నా అని వస్తుంది గాని.
ఉఊ.
ఊ. ఫార్టీ ఫైవే అంటలే ఫీజు.
ఫార్టీ ఫైవ్ తౌజండెక్కడ! మీరు చదివే కాలేజ్లోనా.?
ఆ నేన్ చదివే కాలేజ్ లోనే.
హ్మ్.
అదే పీజీ సెట్ రాసి, అప్లై జేస్కొని క్వాలిఫై అయితే, తగ్గిస్తానన్నారు మనం డైలీ కూడా కాలేజ్ బొగులేదంట ఓపెన్ గానే.
ఆ ఓపెన్ లోనే జేస్కునేది మళ్ళా అంటే కాలేజ్ పోత్ పిజీ సెట్ రాస్తే. కాలేజ్కెళ్ళాలి రోజు అటెండెన్స్ లాగా అదే. అ‌.
ఆహా చెప్నరూ గాని, సార్నడిగి. నే నేనోక్సార్ని. అకౌంనైన్ సార్ ఉన్. తరే అబా. !
ఆ. ఈప్పుడు బి ఫార్మ్ చేసి లేదు ఆ ఇంగా ఎంఫామ్ ఫీజులు లేడస్తారు.? !
ఎం ఫామ్ ఫీజులంటే అంటే సగం వాలేస్తారు, సగం మనం గట్టుకోవాలన్మాట.
ఆ.
ఊహ్హూ. ఇంకంతేగా జాబ్. జేసం గదా కట్టుకోవాలి.
హ్మ్ సరే ఇంకేమీ.?
సరే ఇంగేముందైతే.? !
సెమ్స లాస్ట్ సేమ్ గదా బారాయి.
ఆ సరే రెడ్డి ఆల్ ది బేస్ట్.
ఆ నీగూడా ఆల్ ది బెస్ట్. ఓ కే ఉండనా. ! ఊ ఓకే. కే. బాయ్